నమస్కారం అండి ఏం చే స్తున్నారండి లేసిందండి మీ
ఆ లేసిదండి
అవునండి మా పాప లేదండి ఇంకా ఇంకా పండుకున్నారండి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామండి మేము
అవునా అండి
ఆ ఇంటి పక్కేమిటండి ఇల్లు దూరం కాదు
దగ్గరనేనా
ఆ దగ్గర్నె
అవునాండి
అవునండి మీ ఇంటికాడ ఏమన్నా చింద చెట్లు ఇట్లా మామిడి చెట్లా ఉన్నాయండి
చెట్లు ఈసారి మామిడి కాయలు బాగా కాయలేదండి
అవునా ఎందుకంటే ఈసారి చింతకాయలు బాగాస్తాయండి అందుకోసం మామిడి కాయలు కాయవటండి
అవునా అండి మామిడి చెట్టు బాగా పూతోచింది మంచిగ గట్టిగ కోయచ్చు అనుకున్నాంగాని మొత్తం మొత్తం ఇ ఇగా పండు ముంద వరక మొత్తం రాలిపోయిందింత బ్లా కర్ర కర్రగా వచ్చింది రాలిపోయింది కొన్నే పడ్డాయి
అవునా అండి అంటే ఎట్లా అంటే మన వాళ్ళు అనుకుంటారు కదా ఇట్లా చింతకాయ బాగాసినప్పుడు మామిడికాయ కాద కాయదు మామిడికాయ కాసినప్పుడు చింతకాయ కాయదు అవును అట్లా ఇట్లనే అండి
అదే అండి అందరు మా సైడ్ కూడా చిందుకెల్ళి బాగా వచ్చినయి గట్టిగ సంవత్సరం ఆడు పిల్లలు బాగా పుట్టారు
ఆ
మాడికాయలు కాస్తే మా అబ్బాయిలు బాగా పుడతారు అట
ఇట్లా తెలవదు అండి ఇప్పుడు మీరు అంటా ఉంటే కొత్తగా వింటున్నాము అండి
నిజమేనండి చింతకాయలు ఈ సంవత్సరం చింతకాయలు బాగా కాసినాయి కాబట్టి ఆడపిల్లలు పు డతారు అట
అవునా అయితే మాడికాయలు కాస్తే బాగా మా అంటే అబ్బాయి పుడతారు అట అండీ అవునాండి మా ఇంటికాడ ఒక కొబ్బరి చెట్టు ఉన్నదండీ
అవునా అండి బొబ్డంకాయలు కాసినయా అండి పండు పండునీయా
ఆ కాయలయితే ఉన్నాయండిపండ్లు ఇంకా పన్లేదండి. పండినంక మా పెద్ద పాప కాని బాగా ఇష్టం. ఏమొండి మా పెద్ద పాప ఒక కాయ కోత్తే శుద్ధంగా తింటదండి
అవునా అండి
అవి ఆ దుకాణలు తిండింటే గి పొప్పుడి పండ్లు ఉండాలండి ఆమెకు తినడానికి
అవునా చేయి చేయి చేయి మా నానమ్మ వచ్చింది మా నానమ్మ స్నానం చేత్తదంట సబ్బు ఎక్కడు న్నది సర్ఫ్ ఎక్కడ ఉన్నది బకెట్ ఎక్కడ ఉన్నది
అవునా అండి అంటే పనికి వెళ్ళొచ్చిందండి
మ నానమ్మ పనికి పోదు ఇంటికాడనే ఉంటది బాగా ముసలమ్మనే
అవునా అట్లనా
స్నానం చేత్తదట చేయాలనా చేయాల్నా అని అడుగుతంది
ఆ సన్నీల్లా వేడినీళ్లండి
సల్నీలే అండి అబ్బా గింత వేడి ఎండకు వేడినీలు చేస్తారా అండి
అంటే కొంచెం ముసలామె కదండి కొంచెం ఎట్లయినా కొంచెం వయసుతో పో వెళ్ళి అంటే ఉన్నది కాబట్టి ముసల్మ కొంచెం సలి పెడతుది అడే ఉంటేది కదా అండి అందుకోసం అడుగుతున్నా అవునండి సాయ్రం చేస్తే నైట్ నిద్ర పడుతుంది కదండి ఇప్పుడు చేస్తే ఎట్ల అండి ఉడక పోస్తది సకదా నైట్ వరకి
ఖచలి
అవును ముసలోళ్ళు చెప్పి చెప్పిన మాట మనం వినాలండి మన మాట వాళ్ళు వినరాండి
చెప్పిందే చెప్పుడు చెప్పిందే చెప్పుడు ఒకసారి ఇప్పుడు దగ్గర పోయి ఇప్పుడు అన్న తె
పాప వాళ్ళు కొందరికి చెవులు వినపడవు కదండి ఇక సత్తా ఇస్తా ఉంటారు వాళ్ళకి
ఆ అవునండి చేయిపో ఇంట్లాకి వస్తలేదు బయటనే ఉన్నది
అవునండి కొంచెం వాళ్ళకి చెవులునవాడగా అట్లే సత్తాస్తారు సత్తాస్తారండి వాళ్ళు ఉంటో అంటే
ఎవల్ బిడ్డా ఏం ఏం మాట్లాడుతాలు ఏంటి తాకా ఎవల్ బిడ్డ చెప్పు ఎవరు నువవు ఒకసారి ఫోన్ చేయరా మాట్లాడితే బిడ్డా అయ్యో
ఆ అవునండి వాళ్ళ ముసలోళ్ళు కొంచెం ఆ సాదా బాగుంటది ఆ సదాయం ఏమంటారు కాది బాగుంటది అన్నట్టుకే ఉకే మాట్లాడాలని కోరిక ఉంటది ఆళ్ళకు బాగా సైలెన్స్ ఉండాలని కూడా మంచిగా అనిపిదు ఆళ్ళకి
అదే మనల్ని మాట్లాడానియారు ఏంటిది ఏంటిది ఏంటిద అట ఎవరు ఏమైందదా ఏమైంది బిడ్డ ఎవరు బిడ్డ అన్ని కావాలి
ఆ కొంచె వాళ్ళు ఎట్ల అయినా ముసలోళ్లు కదా ఊరికే మాట్లా మాట్లాడండి వాళ్ళ నోరుడది చిన్న అదే మాట్లాడుకుంటుంటే చిన్న పోయి ఉంటే టది అందుకోసం ఊగా మాట్లాడతారు అన్నట్టు
అదే కొంచెం ఇట్లా చాయ ఇట్లా బాగా కనబడవి కళ్ళు ఇక కొంచెం అటూ ఇటు తిరుగతాది ఎవరన్నా పోయిన ఎవరేనా వచ్చిన కుడా ఎవరు పోతళ్ళు ఎవరుతళ్ళు తిన్నారా ఏంకూరా ఎటుపోయినారు మీరు వాళ్ళు తలబడతలేరు ఇంటికాడ ఎవరు సప్పుడూ లేదు
ఆహ కొంచెం ఎట్లా అయినా ముస ముసలి వాళ్ళు ఉంటే కొంచెం టైం పాస్ అవుతుందండి
ఆ అదే అండి ఇంతసేపు పండుకున్నది పండుకున్నది ఇప్పుడు లేచింది సాయంత్రం చేద్దు అంటే ఇప్పుడు ఇంట లేదు
స్ అవునండి అంటే మీ అమ్మ మీ డాడీ వాళ్ళు ఒక్కడైనా అంటే ఒక్కేనైనా ఇంకెవైనా ఉన్నారా
మా డాడీ వాళ్ళు ముగ్గురు ముగ్గురు అమ్మకు వంతులు పెట్టుడు అన్నట్టే
అంటే ఆడ అంటే ఆడ నెల ఈడా నెలన్నట్టు వంతులు అన్నట్ట అవునా అంటే మీ డాడీ చిన్నయినా
చిన్నయననే మా డాడీ మా డాడీ చిన్న మ డాడికి ముగ్గురు ముగ్గురం ఆడోళం వాళ్ళకు ఇద్దరు కొడుకులు ఒక పెద్ద కొడుకు ఇద్దరు కొడుకులు నడుపు కొడుకో కొడుకో బిడ్డ చిన్న కొడుకే ముగ్గురు బిడ్డలు
అవునా ఒక అబ్బాయి అయిపోగదండి మీకు
ఉ అవునండి ముసలమ్మనే ఈ ముసలమ్మును మా మా అమ్మ వాళ్ళ అమ్ముండు మా నాన్న వాళ్ళ అమ్మ కలిసి ఏం కలి బిడ్డ ఉంచుకో బిడ్డ ఏమైతు అంది ఆడపిల అయితే అయితే నేను కానలేదా నలుగురిని కన్నావ్
స్ అవునా
ఆ
ఇప్పుడు ఖర్చు గిట్ల వాళ్ళనే వేలాదియామానండి
ఆ వాళ్ళుళ వళ్ళదిస్తారు వాళ్ళ బతికే సరికిే శాఖగా ఉండది
అవునండి అప్పుడు అ అప్పుడు అంటే అట్లనే ఉంటదండి ఎవరైనా ఏమ ఎవన్నా అవుతది కదా అనేసి ఇట్లా దించుకున్న కూడా ఇట్లా కేసు గిట్ల అవుతుది అనేసి ఇట్లా మన కోసమే చెప్తారండి
హ్మ్ అట్లా ఇట్లా అన్నారు ఇప్పుడు ఇప్పుడు బాధ పడతరూ ఇప్పుడు తిడితే కొడు ఏముడదు ఏం చేస్తిన ఏమిండదు ఏం లాభం ఉండదు
ఆ అంతే అండి మా చిన్న పాపప్పుకు కూడా అటెంనే చేసామండి కానీ మా అమ్మళ్ళకి పా అంటే ఎందుకు ఏమన్నావుతుందినేసి వద్దన్నారండి
అవును భయపడు భ అప్పుడు భయమే ఇప్పుడు భయమే ఇప్పుడు ఇంకా కాన్పులు అయితే లేవు ఎవలైతే లేంది అని ఉంచుకునుడూ తప్ప ఏం లేదు
ఆ మామ్మ అదే నీకు లేటుగానింది కదా ఏం కాదు థీ ఒకటే పాప ఉంటే ఉండని ఇంకొ కణుపు చూద్దం తీ అనేసి అన్నారండి
అవున అండి ఈ రోజులలో ఏ ముగ్గు ఇద్దరు చళ్ళు ముగ్గురద్దు
అదే ఎట్లా కొడుకు ఉండదు దాన్ని
అయితే కొడుకుని కూడా కంటరా అండి అసలే మీ
ఆ అదే చూస్తున్నాం అండి ఒకవేళ కడుకాయితే ఉంచుకుంటాం లేకుంటే కాకుండా ఆపరేషన్ చేయ చూసుకుంటాం ఇగ
అట్లానా అప్పుడే మనం కానీ అప్పుడు బాధ అప్పుడే ఇప్పుడు బాధ ఇప్పుడు ఒక కొడుకు ఉండాలి బిడ్డ ఉండాలి ఈ రోజులు అలా ఆ టైంకి అయ్యో కొడుకుంటే అయిపోవు కొడుకుని కంటయిపో వాళ్ళ కొందరు మనకు లేరుఅయే కష్టం వచ్చినప్పుడు కొడుకుల విలువ తెళ్తే కానీ ఈ రోజులలో కొడుకులు కంటే ఎవలైనా తే
ఎవలైనా గంతే నీ ఒకళ్ళు ఉంటే కొంచెం ఎట్లయినా కొడుకున్న అంత ఫీలింగ్ అనేది ఉండా ఉంటది
ప్పు పండగ రాత్ర పగాస్త వచ్చినప్పుడు ఏదన్నా నచ్చినప్పుడు అప్పుడు ఇబ్బంది అవుతుంది
నువఊకే బంది ఇల్ల పోయి వాళ్ళకు కట్టడం ఇల్లా కట్టడం మా ఇంట్లో మా ఇంట్లో ఒక తమ్ముడు అన్న ఉంటే మంచి ఉండడు కదా అనేసి అనిపిస్తుంది వాళ్ళకైనా
అదే అతను ఇప్పుడు మ మాకు అనిపించలేదు ఇప్పుడు మీ ముగ్గురు మా ఆడపిల్లని మేనే పండుగ వస్తుినప్పుడు ఇంత తో తోడబుట్టినళ్ళు ఉంటే మంచిగా కనిపిస్తుంది వాగాలే వోడేనే పిల్లిలకు కూడానే నా బాగా
నాకంటే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు ఇ వాళ్ళ అనార నీకైతే ఇద్దరు తమ్ములు ఉన్నారు మాకు ఒక్క తము లేడు కద అడిసి వాళ్ళడ అడిసి ఉంచుకున్న వాళ్ళ వాళ్ళకు ఉండాలినేసి
ఇక కొ ఉంచుకోవాలిగ
అదే అండి మేము నేను మా చెల్ల ఇద్దరు తమ్ముళ్ళ అండి మీ నలుగురు
అవునాండి
ఆ నేనే పెద్ద నా తర్వాత మా తమ్ముడు తమ్ముడి తర్వాత చెల్లె చెల్ల తర్వాత మా తమ్ముడు
మరి ఎందుకు మరి ఫస్ట్ కొడుకు బిడ్డ అనాక ఉంచుకున్నారు వాళ్ళు ఇద్ద సరిపోరానా
అ అయితే కాదండి అంటే మా అమ్మకు కొంచెం చిన్న వయసులో పెళ్లి చేయడం వలన కొంచెం భయంమైందట ఆపించిన అ నార్ల్ అం చేుకుడానికి చేర్ంచుకోవాలంటే భయ అయిందనేసి మా అమ్మ ఇట్లా చేయించు మచ్చెలా అప్పుడు ఈ మచెల్ ఉుట్టి తర్వాత ఇంకో అంటే మా తమ్ముడు కడుపులు ఉన్నప్పుడే ఇట్లా మందులు వాడింది పోవడానికి
ఉమ్
మందులు వాడింది అంటే ఎక్కడ పడితే అక్కడ జూన్స్కున్నది కాని అసలు అబ్బో లేదు అండి తమ తమ్ముడు అక్క గట్డయినా ఆ ఆ భూమి మీద ఆయనకు నూకలు ఉన్నాయి కాబట్టి బతికిం లేకుంటే అప్పుడే పోగాని కానీ ఇప్పుడు అన్ని మందులు వేసుకున్న ఎఫెక్ట్ అనేది ఇప్పుడు తీస్తుందిండి అంటే అప్పుడు అంటే కొంచెం అందరుూ ఇప్పుడు పిల్లలు తగ్గట్టుగాంటే బా ఇ లడ్డుగా బక్కగా ఉంట ట్టారు కదా ఆ మందులు వేసుకోవడం వల్ల బక్కగా ఉంటాడు కళ్లన్నీ రెడ్డుగా పచ్చగా ఉంటాయండి
ఓరీనీ
అప్పుడు మందులు కడుపుత ఉన్నప్పుడు వేసుకునే అప్పుడు మందులు ఇప్పుడు ఎఫెక్ట్ తీస్తారు
ఆ
కొంచెం ఆయనకు వెల్త్ బాగుండదు ఇ ఆయన కోస ర హెల్త్ బాగోదు అందుకోసం ఆయన ఆస్టలు పంపం ఇంటికానేక అప్ అండ్ డౌన్ చేస్తాడు ఇగ
ఇ దకా చల్ ఇ ఏమప్పం నిడు ఇదచ్చ హస్ల్ క ఎందకు ఏమ ద ఇ దగ్గర నుంచిుకోమనడి
అదే ఆ వాతావరణంకైనా ఆ ఫుడ్ కైనా ఇట్లా కుతుకలు రావడం ఊకేజ రా వ పైసలు అటు పెట్టడం వే అప్పుడే కనేసి హాస్టల్ కూడా వొలుతాం ఇక
అదే వాళ్ళ హాస్ట లో కూడా ఏ టైమ్ లో ఏమైద్యలు కు మళ్ల భయం అవుత వాళ్ళతోనే ఉంటేనే వాళ్ళకి ధైర్యం ఆయన కూడా కొంచెం మంచిగా ఉంటాడు వాళ్ళ అక్కడ పోయి ఇక్కడ పోయి మళ్ళా ఏంకోదు తిన్నారా అండి మధ్యాహ్నం మర అన్నం
తినలేదండి తినాలి ఇక మా చిన్న పాప లేచింది ఇక
లేషిందా అండి
ఒక్క కాడ ఉండదు ఇం ఉరు తిరుతుందింది ఇక గుంజుకరాలెక చావలి ఇగ
ఆహా అవునండి ఇంకేందండి ఇగ మీకు అదే పని పట్టు లిగ కాళ్ళ వచ్చినాయి కదా ఈ ఎండలు తిరుగుతా ఉంటది తీస్కురావాలె
ఆ ఇప్పుడు దాక నల్లొస్తే నల్లల ఆట ఆడింది
ఆ నీళ్ళ తోనా
ఆ నీళ్ళతోడి ఆడింది ఇ ఇప్పుడు పోతది ఇ దుబ్బలు కూర్చొని ఆటలు ఆడుతది ఇగ
ఇంకేంది రోజుకి ఎన్ని డ్రెస్లు ఇడ్తంది మూడ నాలుగ
ప్పి పెడతది ఇగాడ పిడలేక నా చేతులు పోత్
పిండమని చెప్పు మమ్మీ నీ డ్రెస్ ఇడిచిన విషిన ఈదుసుకున్న పిండుదుర అని చెప్పు జాడితది
జాడిత్తద నేను విండేసి పిండేస్ పక్క వెడి
ఆ ఇంకేందిగ
జాడిచ్చే తది పెద్దవాయితే చిన్నమయితది షిన్న జాడితా పెద్దామె డ్రమ్ మీద ఆరే
ఆ మంచిగా ఇంకేంది కష్టం లేదు నీకు
మా వాళ్ళ అటగరికి ఏం పని ఉన్నది ఇగ వచ్చి పన్ దీరుతది వండ నీకేమటే నీ బిడ్డలు చేసి పె తర్ తీయ్యలేసి అంటారు
ఇంకేంది మరి ఇంకా బిడ్డలు పెద్దగాళ్ళ అయి ఇగ జాడిత్తారు ఇంకేంది ఒక ఎండ్ తాలుగా పవి ఏ పనిగి బో ఒకల్ బోల్ అంటరు ఇకడ బోల్ కడుతారు ఇగ
ఇగ నీకు పని జే జేయాల్సిన అవసరం లేదు పండుకున్న ఏం కాదు బిడ్డలు జేసి పెడతారంటారు ఇగ
హ్మ్ అవునండి సరే అండి మా నాన్నమ్మ పిలుస్తా దండి నేను పోతానండి
సరే అండి